హలో ఆ రెండు గంటలకా ఆ
రెండు గంట్లకా
ఆ మరి నేను హలో హలో హలో అంటా ఉంటుంటే ఆా అంటున్నావు మరి హ
హలో అనే అపామె
పోనీలె ఇది సామ్ మువీ కొంచెం సీరియల్లా ఉందంటున్నర మా ఇంటి బంగారం కొంచెం మేము బాగుంది బాగుంది మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది సమంత
మ్
అంటున్నారు ఈ రివ్యూ మంచ్ చిదంట అందుకే ఏది ఇన్ లేదు ఆళ్ళు చెప్పిది ఏంటి మనకి మనమే చెప్పాలి రివ్యూ
అయితే మనమే మనమే ఏళ్ళోచ్చు లే సినిమాకి మన అదృష్టం బాగుంటే ఇంగ బెర్గేళ్ళినప్పుడు బుక్కులు ఇస్తే బాగుండును
సోమవారం వత్తే మంచిగానే ఉంటదే బాబు ఇవ్వపోతే కష్టం
మ్
లేదంటే ఇంక కష్టమే ఇంక సినిమాకేళ్ళడం కష్టమే ఇంకా మరి ఆశలోసుకోవచ్చు ఇంక ఎల్లక్కర్లేద్దు
ఆ అప్పుడయితే ఎంటి నిన్ను తెచ్చుకునేటప్పుడు ముందే చెప్పేసింది నాకు ఇచ్చేటప్పుడే ఇదే లాస్ట్ ఇంక వచ్చి బుక్లు ఇచ్చేసి వెళ్ళిపోవడమే నువ్వు అని చెప్పి ఇచ్చేటప్పుడే చెప్పేసింది నాకు ఆ అక్క ఇరవై రోజులకి అలా తీసుకెళ్ నాననేమొ
ఏ ఇప్పుడు మన్నా
ప్పుడు అదే ముందు సారి రాసినప్పుడు అప్పుడు నువ్వు రాయలేదు కదా మ్
ఆహా అప్పుడా ఇప్పుడు ఇప్తే బాగుండును అడిగినా అని చెప్పింగ ఇవ్వడం ఒకటే ఆలస్యం ఏంటో ఏళ్ళి ఇచ్చేసి వచ్చేయమంట ఆ రోజు మ రేపు సోమవారంగా చెప్ షపింగ్ మాల్ ఓపెన్ చేసి ఉంటది స
మ్ ఏంటే తెగ కట్టయి పోతుంది
ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర పని అడగటానికి వెళ్ళింది మా అమ్మ ఆ ఆల్
మ్
నన్నే
అవును
నీ వాయిస్ బ్రేక్ అవుతుంది నీకోటి తెలుసా
నాకు కూడా ని వాయిస్ బ్రేక్ అవుతుంది అందుకే సైలెంట్ అయిపోయిన నువ్ ఏదో చెప్
ఆనంద్ ఇక్కడ మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ ఉందంట అయ్య బాబోయ్ ఈ పక్ ఈ పక్కకేళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంట్టే సరే ఆ పక్కకేళ్తే బట్టల షాపులు ఈ పక్కకేళ్తే డి మాట్లు రిలయన్స్ ట్లు అయి బాబోయ్ ఐ మక్స్లు మామూలుగా అప్డేట్ అయిపోలేదే
అవును ఇందుకే మనమే తిరగలేదు అది గుడియోకి వెళ్ళాలి ఏంటి సినిమాకి ఎళ్ళాలి చాల పనులు ఉన్నాయి
అవును ఎన్ని పనులున్నాయ అట్ల అక్క అర్ధం చేసుకోకుండ లేవంటది
వాళ్లు మన కోసం మనకోసం వేగ పేపర్లు వచ్చేసింది తీసుకెళ్ళలమ్మా లేకపోతే రాసుకోమ్మా వచ్చి అంటే బాగుంటది
కా మంచి మానవత్వం లేదు అసలు మనుషులకి ఎప్పుడేం చెప్పాలి తెలీదు లేవంటుంది
ఆ ఎంటి అప్పుడు ఊరు వెళ్ళాను కదా ఆయనకి చెప్పానా నాకు అక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశారని చెప్పి
ఎప్పుడే ఇది చెప్పలేదు నాకు
ఆ బుక్కులు మధ్యలు ఏంటి బుక్కులు రాసేటప్పుడు మధ్యలో అక్కడ కెళ్ళాను కదా
అవును
ఆ ఆ మాములుగా నేను ఊరు వెళ్తే మా పెద్దనాన్న నాకు పిల్లిచూప్పులు ప్లాన్ చేసాడు అమ్మా ఏ ఆ సడన్ సర్ప్రైజ్ నేనేమో ఏమి తీసుకెళ్లేదు డ్రెస్సుల మా పెద్దమ్మ ఏమో చీర్ లో జాకెట్లు తీసుకొచ్చి తరిపో చూడు అని త
పెద్ద ప్లానింగే
నేను ఏదో హాలిడేస్ కు వచ్చాను అందుకనే ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నానే ఆ ఇంటికి వెళ్ళాక సరే అని చెప్పి ఏంటి మా మా డాడీకి తెగ ఫోన్ ఈ డాడీ నువ్వు మత్తాంటం రాలేదు ఇక్కడేమో ఇలా చేస్తున్నారని చెప్పి
ఆ
తర్వాత మ తర్వాత మళ్ళీ ఏంటి క్యానాసిల్ అయిపోయిందిలే ఈ మళ్ళీ ఏంటి స్వీ స్వీట్స్ మిచ్చర్లు పూలు అన్ని తెచ్చఆడు మా పెద్దన్న ఇందుకే వాళ్ళు రానన్నారు
అహ ఎందుకే ఫోటో చూపించారే నీకు
ఫోటోలు మాత్రం చ్చట్లేదు నాకు అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు కదా నేను అంత పట్టించుకోలేదు
అది కూడ అయ్యో అంత పని చేసార హాలిడేస్ అని చెప్పి చిన్నపల్లకి పెళ్లి చేద్దామని చూసారా
ఎంత చీటింగు
అవును
ఆ ఇంగ బానే ఉంది
మల్లేమో మా అక్కేమో పెళ్ళి చూప్పులు ఎప్పుడు చూడలేదు అంట ఆ అందుకేనే నీ పిన్ ఆ ఇప్పడి వరకు నేను ఎవరిది చూడలేదు నీది చూత్తున్నాను అని చెప్ప ఓ ఎక్సైట్ అయిపోయింది అమ్మా ఎందుకే ఆళ్ళు రాలేదు పాపం
అందుకే ఫ్లాప్ అయిపోయింది
మ్
అయ్యో బానే ఉందే మీ అక్క కూడా బా చూడలేదని చూస్తుందా ఇంకా నయము దానికి మె మెటీరియల్స్ తెచ్చేవే బాబు అని చెప్పలేదు నేను లేదండి ఇప్పుడు నా ప్లానింగ్ అంతా ఏమైపోదును స్టడీ ప్లానింగ్
మ్మ్
మాస్ల మ్మ్ అంతే నేల్స్ పెరిగిపోతున్నయే నాకు అంత మాటికి నే నువ్వు అసలు పెంచుతావా నేల్స్
ఆ చేతికి ఉన్నాయి కదా ఈ సారి పెంచుతున్నాను ఎక్కువ పెరిగినయి అని
నాకు రైట్ లెఫ్ట్ ఇండే హ్యాండ్స్ కి పెరిగినాయి టూ హ్యాండ్స్కి లెగ్స్ కూడా పెరిగిపోయినాయి
ఆ లెగ్స్ కూడ ఏంటి మొర దాకి పెద్దగా ఉన్నాయని చెప్పి మా అమ్మ తిట్టేసిది కట్ చేసుకో కట్ చేసుకో అని చెప్పి మొన్నే కట్ చేశాను
ఆ నే నాకి ఇప్పుడు ఫ్రైడేనే ట్యూస్డే ఆ రోజులే గుత్తోత్తయ ఆ రోజే కట్ చేయకూడదు అంటే ఆ రోజె గుర్తొత్తది నాకు
మ్మ్ హు
అందుకని తీకుండా వదిలేతన్న
మా అన్నయ్య మా అన్నయ ఆ రోజా కట్చెస్ కుందాం అని కూర్చుంటాడు అమ్మ మా అమ్మ ఈ రోజే కట్ చెస్ తుంటావా అన్ చెప్పి తిడతది
అవును దరిద్రం అంటారా మంచిది కదంటారా
ఆ మళ్ళీ ఎందుకు అంటారు చెప్పు నాకు రీజన్ చెప్తే నేను ఏంటి మానేస్తాను ఏమ తెలీదు ఇగ ఉత్తినే అనేస్తారు అంతే మీరు అని అంటాడు మళ్ళీ
హ ఈ హెయిర్నా ఈ నేల్స్ లో అంటే ఎక్కువ బాక్టీరియా ఉంటదంట ఇది ఒకళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయిపోద్ంట అందుకని ఈయి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అంటారంట
మ్మ్
ఎందులో చూసాను చెప్పు మంత్రాలు అవ్వ కథలు అందులో ఏం వత్తయ్
ఏంటి కథల్లో కూడా నీకు ఇది కనబడిందా
ఆ అయ్యే చెప్పారే ఇది మళ్ళీ దారుణ దారిలో ఇయ్యన్న దొరికితే వస్తువులు ఇంటికి తెచ్చేసుకుంటారు చూడు బాగున్నాయి కదా అని
ఆ అమ్మాది పనులు అయ్యినట్టే
దెయ్యాలు వస్తాయంట
నా
అందుకని అలాంటివి ఏం తెచ్చుకోకూడదని చెప్తారంట మొన్న మా అమ్మకి కి కొబ్బరికాయ దొరికిందట రోడ్డు మీద అంటే వలిచింది కాదు
ఉ
నార్మల్ చెట్టు నుంచి పడిన కాయలాగా ఉందది రోడ్డు మీద ఉందంటది ఆ రోజు తీసిందంట తీసే పర్లేదులేతే ఇంటి ఎట్టుకెళ్దాం మంచిగనే ఉంది ఏదన్నా స్టాక్ ఎల్తది కదా అలగా లోడు లోడ్ ఎల్న్ ఇప్పుడు అందులోంచి పడిపోయిందేమో సరేలే తీస్ వెళ్దామని చెప్పి తీసిందంట తీసిన తర్వాత ఆ రోజు కూరగాయలు కొట్టుకెళ్ళింది కూరగాయలు ఇవన్నీ తీసుకుంటే ఈ రోజు అమావాస్య అన్నారంట అయి బోబోయ్ అమావాస్య అని జెప్పి మళ్ళీ ఆ కొబ్బరికాయ ఎక్కడ తీసిందో అక్కడ పెట్టేసిందంట
కొబ్బరి బొండమా బొండమా కోర్లం
అదేనే మాములుగా వలవలేదా కాయ
ఆ వలువోకపోతే ఏం చెత్తారు వళ్ళవోకపోతే మంచిదే
ఆ వలవోల్ వలవలేదు కదా ఆ రోజు అమావాస్య కదా ఎలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు
ఇ
అందులోను వాళ్ళు వినే అప్పుడు మా అమ్మకి ఈ కథ పెట్టాను నేను ఒకది అద్దం బాగుందని ఒకడు తీసుకెళ్ళాలి కూతురికి ఎత్తడు కథలో ఆ అందులో దయ్యముంటదనమాట ఆ అమ్మాయికి చచ్చిపోయిన అమ్మాయికి ఆ దెయ్యం ఆ అద్దం అంటే చాలా ఇష్టం అద్దంతోనే చచ్చిపోద్దా ఆ పిల్ల ఆహా అది తెచ్చకుండె అదేమి ఇంగ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి పిడిచేత్తా ఉంటది ఇలాంటి దరిద్రాలు ఉన్న వచ్చే తిన్న అమ్మగాయెన్ని చూపించలేం కదా భయమేస్తు మా
ఓ
ఆయన్ని ను నీ మళ్ళా బానే అయ్యింది అనుకున్నాను బానే ఎఫెక్ట్ చూపించింది మా అమ్మాయి మీద ప్రభావం
హ్మ్ నువ్వు చూడ్డమే కా కా ఈ పాప మా ఆంటీని కూడా బయటపెట్టెత్త మా జూసి
మా అమ్మంటది ఎప్పుడూ అన్నీ దెయ్యం దయ్యం సినిమాలు ఎతుకుంటావు ఎక్కడ దొరకవు ఎక్కడ ఎత్తుకుంటావే బాబు అన్ని అలాంటివి ఎడతావ్ అంటది ఎక్కువ హర్రర్ మూవీస్ క్రైమ్ మూవీస్ ఎక్కువ చూత్తాను కదా అందుకు ఏదో దిల్ రూబానా ఏదో ఏదో సినిమా గుర్తొచ్చింది ఇప్పుడు నాక
ఏం సినిమా
మొన్న దీంది వచ్చింది గా మృనాల్ది డైరెక్ట్ హార్ట్కే అంటది
బాం అవును ఏంటి ఆ డెకాయిట్
హ్మ్మ్ డెకాయిట్ ఆ మూవీ చూసావా సినిమా అది
ఆ చూసాను నువ్వు చూడలేదా
చూశానుగా బాగుందది మృణాళ్ది
ఆ బాగుంది
నేను దాన్ కోస్మే చూసనే బాబు దాని స్కిన్ ఎంత బాగుంది దాని ఫేస్ ఎంత బాగుంది దాని ఫేస్ అంత బాగుంది ఇంక మూవీ అంత చూసినప్పుడు అలా చూసినంత సేపు అదే అనుకున్నానే
బా
దానికోసమే కొంత చూసేసాను అలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇత్తుంటే చుసేసాను
కానీ డిఫరెంట్ స్టోరీయే డిఫరెంట్ గా ఉంది సినిమా
అవును లాస్ట్ టికి ఆడు హార్ట్ దానికి పెడతారు కదా డైరెక్ట్ హార్ట్ కి క్క అమ్మ లాస్ట్ లాస్ట్లో వాళ్ళు నా హస్బెండ్ ని కొడతది కదమ్మా టప్ప టప్ప టప్ప టప్ప భలేె కొడతది చైర్లో కూర్చుంటే
అవు ఆ ఇస్ ఇన్స్టాలో కూడా అదే ఎక్కువ ఏంటి వచ్చింది తెలుసా రీల్ కొట్టడం వచ్చింది
ఆ కానీ భలే కొట్టింది నేనేంటో అందరికి తెలిసింది నువ్వేంటో కూడా అందరికి తెలియాలి కదా అని చెప్పి బలే కొడతది
ఊ
బాగుంటది ఆది చైన్ది కూడా బాగుంటది మళ్ళీని ఆ చైన్ ఓపెన్ చైన్ లో రింగ్ ఉంటది కదా
ఆ ఈసారి చేన్ ఫేమస్ అయిపోదనుకున్నాను నేను
కాని అవలేదు మార్కెట్ లోకి దొరకడం కష్టమై ఉంటది
అవును
బలే డిజైన్ చేసి తీసుకొత్తారే అసలా ఒకకటి ఒక మూవీలో
ఆ
ఆ ఎవరో గని ఆర్టిస్టు బలే ప్రి